హలో
హలో బావున్నారండి
బావున్నామండి. మీరు బావున్నారా
ఆ బావున్నాం, ఏ చేస్తున్నారు.
ఏం లేదండి ఖాళీగానే ఉన్న మీరేం చేస్తున్నారు. ఇప్పుడే కాలేజ్ కేళ్ళి వచ్చినామండి.
ఆ నేను కూడా కాలేజ్కి ఏలోచినాను తిన్నారా
తిన్నామండి. భోజనం అయిందా మరి మీది
ఆ అయిందండి. ఏం కూర
మదండి. క్యాబేజీ అండి ఇవాళ మీరే మరి
మది తోట కూరండి
హుమ్ తిన్నారండి మహి
ఆ తిన్నామండి
అంటే ఆకుకూరలు తినడం వల్ల మంచిదా అండి. ఏమైతది ఏమైనా తెలుసా మీకు
అవును ఆకుకూరలు తింటే ప్రోటీన్స్ పోషక్ కా విలువలు అనేది పెరుగుతాయని అంటారు. మరి
బాడీలో చాలా మంచిది మనకు ఆకుకూరలు కొన్ని కళ్ళు కూడా మంచి కనపడతాయి మంచిగా ప్రోటీన్స్ అందుతాయి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్నేది జరుగుతుందిండి ఒక్కొక్క ఆ కూరలో ఒక్కొక్క పోషకం ఉంటుంది మీ మీ దగ్గర కొంచెం డి స్టబెన్స్ ఉన్నాండి కొంచెం డిస్టబెన్స్ వినిపిస్తుంది
వినిపిస్తుందా నాది వినిపిస్తుంద ఓకే అండి ఇప్పుడు ఓకేన
ఇంకా ఒకే అండి
ఇంకా మరి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను మీరేం చేస్తున్నా
ఏం లేదండి ఖాళీ అని ఉన్నా హలో
చెప్పండి హలో
కూరలు ఏం తింటారు మీరు
నేనొక్క తోటకూరనే తింటా అండి గోంగూర ఇంకా తోటకూర మితా ఎక్కువగా తినను అవి వేరేవి కూడానాకు ఎక్కువ తెలివదండి
తినం అండి అందులోనే ప్రోటీన్స్ ఉంటాయి కదా
అవునండి మీరు తింటార అండి మరి నాకు చెప్తున్నారు
లేదండి తోట కూర అప్పుడప్పుడు ఎప్పుడో ఒక సారి
ఆహా తినదండి హెల్త్ కి చాల మంచిది ఆకుకురలు తినడం వల్లనే మంచి పోషకాలు ఉంటాయి మనం ఇట్ల బయట తినే ఫుడ్ కంటే పండ్లు కూరగాయలు ఆకూకురలు మనకు మంచి ప్రోటీన్స్ ఇస్తాయి అట్లనే ఇట్లా మందుతో పెరిగినాయి కాకుండా నాచురల్ గా ఆర్గానిక్గ పెరిగిన తింట అయితే ఇంకా హెల్త్ కి చాలా మంచిదండి మనకి ఏ రోగాలు రావు అనరోగ్యాలు రావు బాగుంటాం మనం హెల్తీగా ఆరోగ్యంలో
ఏ ఇష్టమండి మీకు
లలో అండి నాకు బనాన ఇష్టం అండి బననా ఆపిల్
కొప
ఇవే ఎక్కువ తింటనండి
అవున
ఇంకా అండి మరి మీరే ఫ్రూట్స్ తింటారు మీకు ఎక్కువ ఏమి ఇష్టం అండి
నాకు బీట్రూట్ బీట్రూట్ ఇష్టమండి బీట్రూట్ దోసాకాయ ఆపిల్ నేను ఎక్కువ అయితే ఆపిల్ తింటానుండి నాకు ఆపిల్ అంటే చాలా ఇష్టం బనానా కూడ తింటుండే చిన్నప్పుడు ఇప్పుడు అంత ఏం ఇష్టం లేదు తినట్లేదు వెయిట్ గైన్ బరువు పెదగడానికి ఏ ఫ్రూట్స్ తింటే బాగుంటదండి అంటే మీకు తెలిస్తే చెప్పండి హలో బరు బరు పెరగడానికి మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఏ ఫ్రూట్స్ తింటే బరువు పెరుగుతది
ఫూట్స్ ఎక్కువగా ఎనర్జీ కోసమే తింటామ్ మనమైతే
అవునండి
ఫ్రూట్స్ ఎనర్జీ లానికే ఎక్కువ తింటాం కాబట్టి
నో
సో మనం ఫ్రూట్స్ ఎక్కువ ఎనర్జీకి యూజ్ చేత్తం కావచ్చి వాటిని ఎనర్జీ కోసమే తింటాం ఇగ వెయిట్ గెన్ అంటూ ఏమి ఉండదండి. ఒక్కొక్క ఆ ఫ్రూట్ వల్ల ఒక్కొక్క యూజ్ ఉందండి ఇప్పుడు మనకి ఆ ఆపిల్ వల్ల ఇలా బనానా, మ్యాంగో ఇగ సీజనల్ ఫ్రూట్స్ ఉంటయి కొన్ని అట్లా ఏ ఫ్రూట్ని బట్టి దానికి కొన్ని బ్లెడ్ ఇంప్రూవ్ చెత్తయి కొన్ని వల్ల ఇప్పుడు సంత్రాల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటది. కీరా తింటే చల్లగా ఉంటది ఇట్లా ఒక్కొక్క దాన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఉంటది. గని సపరేట్ గా వెయిట్ గెన్ కోసం అని ఏమి ఉండవండి. ఏ ఫ్రూట్ తిన్నా మంచిదే అండి చాలా మంచిది హెల్త్ కి
అవునండి ఇంకేంటి మరి విషయాలు ఎలా ఉంది వేసవికాలం మి సైడ్ ఇంకా స్టార్ట్ అవ అవ్వలేదు
అదేండి స్టార్ట్ కానే లేదు గని ఎండలు విపరీతంగా కొడుతున్నాయండి అసలు ఎందుకింత ఎండలు ఉన్నాయె అర్ధం అవ్వట్లేదు.
అవునా మీరేం ఏమనుకుంటున్నారు ఎండాకాలం ఇవేన్తియి త్రీవ్యంగానే ఉంటది అని అనుకు
ఇంకా ఏం లేదండి. ఫుల్ ఎక్కువ ఇంకా ఎండలు ఎక్కువగానే కొడతయి కావచ్చు.
ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఈ ఎండ ఓకేనా లేకపోతే ఇప్పుడే చాలా కొడుతున్నా
ఇప్పుడే ఎక్కువ అనిపిస్తుందండి మనం తినే ఫుడ్ మనం మంచిగా తింటే ఎనర్జీ ఉంటే అట్లెం అనిపియదు మనం తినే ఫుడ్డు అంత ఎట్లా ఉంటది ఇట్లనే అయితయి కదండి
అవునండి మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి మీర్ టైంకి తింటేనే కదా
ఏమండి
మీరు హాస్టల్లో ఉంటారు కదా టైంకి తింటేనే కదా
స
టైం కి తింటనే కదా ప్రోటీన్స్ అనేవి అందుతాయి మీకు
అవునండి
తింటారా మీ బాక్స్ మీరే తింటారా వేరే తింటారా అసల్ లంచ్ తీసుకెళ్తారా కాలేజ్ కి
ఆ తీసుకెళ్తామండి మార్నింగే ప్రిపేర్ చేస్తరు. ఏమైంది
ఓకే అండి
తీసుకొని ఎళ్తామండి మీరు తింటారా అండి మరి నేన్ లంచ్ ఎక్కువ వెజిటేబుల్స్ లల్లో మీకు ఫేవరెట్ ఏముండింది.
వెజిటేబుల్స్ లల్లో ఆలు కర్రీ అంటే ఇష్టామండి నాకు మీకు
నాకా అండి వంకాయ
హ్మూమ్ ఒక ఆలుకి బాగా ప్రిఫర్ చేస్తన్నండి.
వెళ్ళండి
నాకు ఆలు అంటే బాగా ఇష్టం.
అవునండి ఆలు ఆలుగుర్ తింటే కూడా నొప్పులు అంటార్ కానీ మంచి మంచిగా ఫ్రై చేసుకోని నూనెల నార్మల్గా అందులో వ వాటర్ పోయకుండాట్టు టమాటా వేసుకనింటే చాలా బాగుంటాంది కదండి
అవునుంట
అ అది కూడా ఏమండి
దండి మీకు ఇంకేమనా ఏం హెయిర్ ఫ్రూట్స్ తింటే హెయిర్ హయిర్ ఫాల్ తగ్గుతారా అని మీరు అనుకుంటు టున్నారు
తెలియదండి కరివేపాకు తింటే పెరుగుతుందని తెలుసండి ఇట్లు తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను
జ్యూసెస్ తవుతారా మీరు
అర్ధాం కాలే
జూస్ జుస్ జూస్ తగుతారా
తాగుతామండి ఇంటికాడ ఉన్నప్పుడు డాడీ వాళ్ళు తెస్తారు ఇంట్లో పైన్ ఆపిల్ జ్యూస్ ఫ్రూట్ అలాడ్ అకాా లెమన్ లెమన్ మ్యాంగో జ్యూసు ఇట్లా ఎక్కువ ఇవే తాగుతానండి గ్రేబ్ జ్యూస్ బాగుంటాందండి గ్రేబ్ జ్యూస్ కూడా తగుతాను అప్పుడప్పుడు
నేనైతే బీట్రూట్ జ్యూస్ తాగుతా అండి ఈ ఫ్రూట్ చాలస్ ఇట్ల లెమన్ వాటర్ మీ సైడ్ పెడతారా వేసేవి కాలంలో పెడతారు కదా
ఆ ప్రతి దగ్గరయ ఇకో ఇప్పుడు సేల్ అయ్యేది ఫ్రూట్ అలాడ్ ఇంకా లెమన్ జ్యూస్ ఆ ఇంకా ఇవే జ్యూసెస్ ఎక్కువ సేల్సాయి కదండి
అవునండి ఇంకా మరి
ఏం లేదండి మీరే చెప్పాలి
నార్మల్ కాలేజ్ లో చూసి వచ్చండి ఎలా జరుగుతున్నా మీ ఇట క్లాసెస్ జరుగుతున్నాయా నార్మల్ ఎకుతుండ
అ అవుతున్నండి క్లాస్ అవుతయి
అ
క్లాసెస్ అయితునయి ఇక క్లాసెస్ జరుగుతాయి మార్నింగ్ క్లాసెస్ అయితే ఆఫ్టర్నూను తీసుకుంటా అంటారు
జుట్టు పెరగడానికి ఏమన్న టిప్స్ ఏమన్నా ఉన్నాయా
ఏ అంటే అద్దా నాకు ఏమంతా తెలివదండి
మీరేం వాడలేదండి
అర్దం కాలేదండి
మీరేం వాడలేదు అంటున్నా
లేదండి ఇంతవరకైతే ఎక్కువం వాడని
ఉమ్
మీరు వాడతారా అండి
ఉమ్ ఏం వడ వాడేనండి నేను జస్ట్ ఆయిల్స్ అంటారు ఉసిరికాయ తింటే హెయిర్ బాగుంటారు అనేసి హలో ఉసిరికాయ తింటే హెయిర్ బాగుంట బాగా పెరుగుతుది అన్నాను
హుహ్ అంతగా నా ఐడియా లేదండి ఉసిరిగాయ తినడం వల్ల కూడా పెరుగుతుందండి హెయిర్
అవునండి
హుహ్ ఓకే అండి
అవునా బీరకాయ పచ్చడ వాళ్ళ కూడా పెరుగుతది అని అంటారు
అర్థం కాలేదు
బీరకాయ బీరకాయ తెలుసుగా
ఆ అవునండి ఇట్లా హోమ్ రెమెడీస్ వల్ల హెయిర్ పెరుగుతుంది అని తెలుసాండి నాకైతే ఎక్కువ
అవును నేను కూడా హోమి ఏ
ఓకే అండి మళీ నెక్స్ట్ కాల్లో కలుసుకుందాం బై థ్యాంక్ యూ అండి
ఆ బై అండి